చో
హలో హా బాగున్నారా అండి
ఆ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బావున్మమండి ఏం చేస్తున్నారు
ఏం జేయట్లేదండి మా ఆ ఏముంది ఫోన్ చూస్తున్నా మీరేం చేస్తున్నారు
అజ్జు
ఉమ్ అవునండి
ఉ వీకెండ్ బయటికి ప్లాన్ వీకెండ్ కదా ఈరోజు బయటకి ఎక్కడికి వెళ్ళలేదా ఫ్రెండ్స్తో అలా.
అవునా వీకెండ్ ప్లాన్స్ ఏముంటాయండి మీవి వెళ్తామండి అదె ఇప్పుడే గదా ఆఫ్టర్నూన్ అయింది కదా మొత్తం మే చం. ఈ క్లైమేట్ కొంచెం కూల్ అయ్యాక వెళ్దామని ఆలోచిస్ మీరు ఎటు పోలేదా వికెండ్ ప్లాన్స్ ఏంటంటే మీక్
లేదండి ఎటుపోలా ఇంట్లోనే ఇందాకనే యెల్లిచినాం ఇంగ తిండం పండకోవడం అంతే ఎటు వెళ్లలే ఈ వీకెండ్
వునా ఎవ్రీ వీకెండ్ అంతేనా అండి మీరు
అంటే కొన్ని వీకెండ్సు బయిటికి వెల్త్ అ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటా
అవునా అండి మరి అంటే ఫై డేస్ వర్క్ చేసి స్ట్రెస్ ఉంటది కదా అండి ఆ టూ డేస్ కూడా కొంచెం బయటకి వెళ్ళకపోతే మీకు అంటే ప్రెషర్ గానీ హెడేక్ అలా వస్తాయి కదా అంటే టూ డేస్ అంటే శాటర్డే సండే అయినా కొంచెం తిరగడానికి చూడండి అ వీకెండ్స్ అందుకే హాలిడేస్ అందుకే గాదా ఇచ్చేది మళ్ళీ స్ట్రెస్ పెరుగుతాది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తాయి
అవునండి అవును కానీ మీ చెప్పేది కూడా నేను నిజమే కాకపోతే ఇంకా ఏమో ఎళ్ళను అందులో నాకు వర్క్ ఫ్రమ్ హోము ఇంకెవరు ఉండరు మా ఫ్రెండ్స్ అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ దాంటే ఎప్పుడో ఒకసారి ఇంకా ఎవ్రీ వీకెండ్ ఎళ్ళ అవ్వదు కదా ఫ్రెండ్స్ అయితే మీరు చెప్పినట్టు ఎప్పుడు వెళ్లచ్చు
ఆ అవునండి అది కూడా నిజమే అంటే అంటే మొత్తం డే మొత్తం కాకపోయినా ఒక టూ త్రీ అవర్స్ అయినా డైలీ అంటే వీకెండ్స్ అప్పుడు ఒక ఈవినింగ్ అలా కొంచెం బయటికి వెళ్తే పీస్ఫుల్ గా అయినా ఉంటాది కదా
అవునండి ఎల్లి ఇష్టమైనంది తిన్నెసస్తే చాలు
తినేది తిని ఆ ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకొని కొంచసేపు వాళ్ళతో అ టాక్ సే మాట్లాడుకుంటే నే గుర్తుతెచ్చుకుంటే అలా మనం వర్క్ చేసింది మొత్తం అసలా ఫైవ్ డేస్ వర్క్ చేసింది మొత్తం ఏం గుర్తుండదు ఇంకా ఆ ఆ మూమెంట్ చాలా ఫీల్ అవుతాం అంటే హ్యాపీగా ఫీల్ అవుతాం అలా
అవును నిజమే మీరు చెప్పేది కానీ ఇంకా ఏమొండిలా ఇంకా సాటర్డే లేయడానికి ఇలా టైం అయిపోతుంది ఇంకా చేసి తినేసేసరికి ఆఫ్టర్ నూన్ ఈవినింగ్ అయిపోతుంది ఇంకా ఈవినింగ్ ఇంకా ఏం ఎళ్తామని ఇంకా లేజీగా అలానే ఉంటారు ఇంకా అలోగ సండే అస్ మేమి ఇంకా సండే ఇంకా నాన్ వెజ్ చేసుకుంటాం అంతే ఇంకా అది చేసుకొని తిన్నెసరికి మళ్ళీ స్లిప్ ఇంకేం ఉండదు
ఆ అవునండి అది కూడా నిజమే అనుకోండి కానీ కొంచెం అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి అలా కొంచం సేపు అలా టీ తాగడానికైనా కాఫీ తాగడానికైనా ఈవినింగ్ పూ లాగా వెళ్తే అంటే అసలు ఆ అంటే కొంచెం బయట ఎళ్ళకపోతే ఇంట్లోనే స్ట్రెస్ అలా స్ట్రెస్ పోయితది కదా మొత్తం స్ట్రెస్ ఎక్కువైతే మళ్ళీ ఏం చేస్తాం ఆ ఏం చేస్ స్తామో తెలియదు స్ట్రెస్ లో ఏది పడితే అది చేస్తాం అంటే లైక్ అది జే పోని ఇది చేస్తామా ఇది చేస్తాం బోయి అని చేస్తావా
అవునవును మెంటల్ హెల్త్ డిస్టర్బ్ ఆయితది
డేస్ రొటీన్ గా ఒకటే వరకు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఉంటా ఈవినింగ్ సిక్ క్స్ క్లాక్ వరకు ఒకటే వర్క్ చేస్తాం ఇలా సో అందుకే వీకెండ్స్ అయినా కొంచెం ఎంజాయ్ చేస్తే అలా బయటికి వెళ్తే ఫ్యామిలీతోో కాని టైం స్పెండ్ చేస్తే అది కొంచెం రిలీఫ్ ఉంటాది గాదా
అవునండి నిజమే మీరు చెప్పేది ట్రై చేస్తా ఈ రోజు వెళ్లాాలి అనుకున్నాము నేను నా ఫ్రెండ్ వేరేమ్ అమ్మాయి ఆసాను అన్నారు మా ఫ్రెండు చూడాలి మళ్ళీ ఈవినింగ్ టైంలో
ఉ అవును
వెళ్తాలేండి మీరేమండి మీరేం ప్లాన్ చేస్తారు వీకెండ్స్ మరి
ఇకెంది సార్ ఏం లేదండి ఎనగా ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తా అన్నారు ఫోర్ ఓ క్లాక్ అలా
ఉమ్
ఉమ్ అలాగా మేము ఒక కిఫేకి వెళ్దాం అనుకున్నాం ఉమ్ ఆ ఓకే మరి ఆ కెఫేలో చూడాలండి అంటే కొంచం ఒక ఇపుడు ఇక్కడ నుంచి సిక్స్టీ మా మా దగ్గర నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటదండి ఆ సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తే అంతే సరదాగా ఫ్రెండ్స్ తో కదా ఇంకా ఎలాయినా వెళ్ళిపోవచ్చు బైక్స్ మీద అలా ఆ ఆ బైక్స్ మీద వెళ్తే ఇంకా ఆ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తే టైం పాస్ అయితది అలాగా అటు నుంచి వచ్చినప్పుడు గాని ఏదైనా మాల్ కి వెళతాం అలాగా సాటర్డే మొత్తం గడుపుత గడుపుతాం ఇంకా
ఓకే ఇప్పుడు కేెఫకె వెళ్లి ఏం తింటారండి కేెఫేకి వెళ్ళి
కఫే కెఫే అనే కెఫేలో లైక్ ఇంకా పిజ్జాస్ బానే ఉంటాయి అవరేజెస్ అన్ని బానే ఉంటాయి లైక్ లైక్ అని స్టార్టస్ట్ టైప్ తింటాం అన్ని
ఉహు
అంటే ఇంకా అక్కడ బిర్యానీస్ అలాంటివి ఏమి తినలేం కదా తో అంటే ఆ అంతా టేస్ట్ ఉండవు కదా సో అందుకనే ఇకా స్టాటస్ టైప్ తింటాం అట్లా
ఉహు
మరి రేపు సండే ప్లాన్స్ ఏంటంటే ఈ రోజు బయటకి వెళ్తున్నారు ఫ్రెండ్ తో మరి రేపు సండే గదా మొత్తం చికెన్ మటన్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అయితే
ఆ ఏము ఉండొచ్చు నర్మలే చేసుకుని బయటకి వెళ్లి తినేది ఏమి ఉండదు ఎక్కువ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఎప్పుడో ఒకసారి ఇంకా బయట ఎక్కువ ప్రిఫర్ చేయ్యమన్నమాట బయట ఫుడ్
అవునా అండి ఎందుకండి అలాగా
ఏమో ఇంకా బయట చికెన్ తినేసినాము అనుకో ఫీవర్ వస్తుంది మొన్న లాస్ట్ వీక్ లో తర్స్ డే బయట చికెన్ తిన్నా ఆ రోజు నైట్ మొత్తం మొత్తం నైట్ ఫుల్ ఫీవర్ వచ్చింది ఇంకా అందుకే ఇంకా బయట ఎక్కువ నాన్ వెజ్ తిను తింటే ఇంకా ఏమన్నా ఇలా శాండ్విచ్ గానో లేదంటే బ్రౌనీ చీలీ బ్రౌని ఇవి ఒకటే ప్రిఫర్ చేస్తా అండి
అవునా అండి అంటే మ అంటే
ఆ
ఆ
నాన్ వెజ్ అయితే బయట ఎక్కువ ప్రిఫర్ చేయనండి ఇలా ఇంకా అయితే వాళ్ళు ఏమో ఆయిల్ వేస్తారు వాళ్ళు ఎన్ని డేసు స్టోర్ చేసి ఉంటారు మనకు తెలీదు కదా అది అంత హెల్దీ అలా కూడా ఉండదు ఇంకా ఇంకా బేకరీలో అయితే ఇంకా విష్ ఇవన్నీ నేను చెప్పా కదా శాండ్విచ్ ఇవన్నీ వాళ్ళు స్టోర్ చేయలేరు ఇప్పుడు రైస్ ఎందుకంటా అవి పడి అని
అదే ఉమ్ అవునండి అదే అండి కానీ అయినా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని మంచి రెస్టారెంట్స్ ఉంటాయి కదా అటా అంతే అదా అది క్వాలిటీ అయ్యి చూసి బట్టి వెళ్లొచ్చు అంటే మార్నింగ్ సండే నుంచి ఫ్రైడే వరకు ఇంట్లోనే తింటాం ఇంకా ఒక అంటే వన్ డే బయకి తింటే ఏమైతుందని ఇంకా మేము అలా తింటాం బయట బయటికి వెళ్తాం అంటే కొంతమంది పడు దే కొంత మందికి పడదు అది ఓకే కానీ అలా మేము తింటాం బయట ఇంకా మార్నింగ్ మండే నుంచి ఫ్రైడే వరకు ఒకటే ఆ బయటి ఫుడ్ తినకపోతే కొంచెం ఏదోలా ఉంటది కదా
ఆ బయట తిని తిని అలవాటైపోయి ఇంకా ఆపేస్తే ఏదోలా ఏమో మాకి ఇంకా అలవాటు ఇంట్లోనే ఎక్కువ తింటాం ఏదైనా సరే ఎక్కువ అంతేం తినను బయట ఈవెన్ బిర్యానీస్ అయినా సరే నేను బయటికి వెళ్తే ఆల్మోస్ట్ బిర్యానీ ఎక్కువ తిననుగానే నాన్స్ అంతే నాన్స్ ఇంకా బటర్ కర్రీస్ ఆ బటర్ పన్నీర్ ఆ లేదా బటర్ చికెన్ అంతే
ఆ అదేలేండి అలా ఓ ఫ్యామిలీ ఓ అలా టైం స్పెండ్ చేయండి వీకెండ్స్ అయిన మీరు ఎప్పుడు ఇంకా ఫైవ్ డేస్ వర్క్ మోడ్ లోనే ఉంటారు కదా ఇ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసారనుకో వీకెండ్స్ అప్పుడైనా వీకెండ్స్ అప్పుడైనా ఒక ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా ఫీల్ అవుతారం అంటే వర్క్ ఇప్పటి వరకు వర్క్ లో ఉంది అప్పుడే మంచిగా మనతో మాట్లాడు ఈ టుడేస్ ఐనా మనకి టైం ఇస్తుంది అనుకుంటారు
అవును
హ్మ్ మొత్తం వర్క్ మోడ్ లో ఉంటే ఇంకా మనకి కూడా స్ట్రెస్ ఉంటది లోన్లీ ఫీలింగ్ ఉంటది
అవునండి మీకు నైట్ షిఫ్టా డే షిఫ్టా
మాదా మాది ఈవినింగ్ షిఫ్ట్ అండి నాకు ఈవినింగ్ ఫోర్ కి వర్క్ స్టార్ట్ అవుతది
ఓకే మళ్ళీ నిద్ర హెల్త్ అంతా ఎట్లా మేనేజ్ చేస్తున్నా అండి నిద్ర సరిపోతుందా
నిద్దరా సరిపోతుంది ఆ పర్లేదండి సరి పోతుంది కొంచెం అంటే కొంచెం అలవాటు అంటే దానికి తగ్గట్టు అలవాటు చేసుకోవాలండి బోతే కష్టం ఆ టైం టే మన హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకోవాలీ లేకపోతే కష్టం కాదు ఇకా అలా హ్మ్ అలా అలవాటు చేసుకొని ఈ వీకెండ్స్ అప్పుడు వన్ డే ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తా అలాగా వన్ డే ఫ్రెండ్స్ తో అలా బైటికి తిరుగుతా ఇక లేకపోతే ఫ్యామిలీ మొత్ మొత్తం గ్యాదర్ అయ్యి ఏదైనా తోటకు వెళ్ళి ఆ బాగా కర్రీలు చేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో అప్పుడప్పుడు మరి వన భోజనాలని అంటారు మా వైపు మరి మీ వైపు ఏమంటారో తెల్వదు
ఆ ఆ కూడా అదే అంటారు హ్మ్ అదే ఇప్పుడు మా ప కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకా హెల్త్ బాలేకుండా అయిపోతుంది సార్ ఇంకా స్లీప్ లేదు ఫుడ్ లేదు
హ్మ్
ఎందుకంటే ఇంక నైట్ షిఫ్ట్ కదా ఇంక డే నిద్రపోతారు ఫుడ్ తినడం లేదు ఇంకా నైట్ ఇంకా తినరు అప్పుడు మనకి ఫుడ్ అవైలబుల్ ఉండదుగా
అదేలే అండి ఇంకా కానీ అది మనం అలవాటు చేసు కోవాలండి ఇప్పుడు మన పరిస్థితులు తగ్గ తగ్గట్టే మన హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకోవాలి లేకపోతే అది కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి మనకి ఏదైనా అంటే లోపాలు వస్తాయి. ఆ ఇప్పుడు మన స్ట్రెస్ వల్ల. ఆ మనం ఏది పడితే అది చేస్తామా లోన్లీ ఫీల్ అయితం. ఒక్కలమే ఉంటే ఎలా ఉంటది ఇంట్లో అదే కొంచేపు కొంచేపు. పాలా బయటకి వెళ్తే ఆ ఫీల్ ఏ వేరు ఉంటది లైక్ ఫ్రెండ్స్ తో గాని ఫ్యామిలీ తో గాని. ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఇంకా ఏదన్నా ఏమైనా తీసుకోవాలండి కౌన్సి క్వెన్సెస్.
ఆ అవునా అంటే ఎట్లా. మీరు బయటకి వెళ్లడం ఒకటే చేస్తారా ఇంకా నార్మల్ గా ఇంకా వేరేమి హ్యాబిట్స్ లేవా.
అంటే ఎలా అండి.
అంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏదన్నా లైక్ యోగా అలా.
ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం అంటే మార్నింగ్ మార్నింగ్ యోగ చేయాల. చేయాలనికి టైం ఉండదండి అంటే అది నైట్ షిఫ్ట్ కదా మార్నింగ్ లో వచ్చేసరికి టైం అవుది మళ్లీ నిద్ర సరిగ్గా లేకపోతే హెల్త్ ప్రాబ్లం. సో అలాగే ఒక. ఆ అప్పుడప్పుడు జిమ్కి వెళ్తా అండి వీకెండ్స్ అలా జిమ్ క వెళ్తా మార్నింగ్ మార్నింగ్.
ఆ ఆ ఓకే ఓకే.
ఆ. నువ్వు అసలు ఇంటి దగ్గరే కదా.
ఆ అవున్ అవున్ అవును.
మాది డే షిఫ్ట్ అండి నార్మల్ షిఫ్ట్.
అవునా అండి సరే సరే అండి చూసుకోండి జాగ్రత్తల అన్నీ తీసుకోండి లైక్ స్ట్రెస్. స్ట్రెస్ అయితే ఉండకూడదు మనుషులకి. స్ట్రెస్ లేకుండా ఏదైనా చెయ్ వీకెండ్స్ కూడా అలా అలా చేయ్. మంచిగా ఫ్రెండ్స్ తన ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చెయ్.
ఆ ఓకే సరే. సరే మరి ఉమ్ బాయ్.